ఓ
హల్
హాయ్ యండి బాగున్నారా
ఆ బావు నా నండి హాయ్ బాగునారా ఉమ్ హలో హలో అండి హలో అండి హలో
ఉ నండి
ఆ
ఏం చేస్తున్నరండి
వాగిలూడుస్తున్నానండి
వాకిలు ఊడూ స్తున్నారా తిన్నారా అండి అంటే మధ్యాహ్నం తిన్నారా ఏంకూర చేశారండి
రొయ్యాల కూర వండను
తారణస
అ చెప్తాంది ఆ
ఆ చెప్పండి ఏమేమి అది చెప్పండి అంటే ఏమేమి తీసుకోవాలి ఎంతెంత మతాదులో తీసుకోవాలో అ కూడా చెప్పండి
హ కొొయ్యలు హాఫ్ పేజీ తీసుకోవాలండి
ఆ అరకిలో తీసుకోవాలా అండి
అ
ఉ
పొట్లో బాగా మంచిగా ఉప్పు దొడ్డు ఉప్పు వేస్త కొన్ని మంచిక్కడుకోవాలి
ఆహా కడుక్కోవాలా కడుక్కున్నాక అండి
దడ్డ ఉప్పు వేసుకొని కడుకున్నాక మంచిగా ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ కోసుకోవాలండి
పెద్దలిగట ఆహా కోసుకున్న తర్వాత
అది నూనెలో ఎంపుకోవాలండి ఉలిపాయం
నూనెలో ఎంపుకోవాల అండి
ఆ
ఆ వేపున్నాక తర్వాత ఏం చేయాలి అండి
మంచిగాదు మీకు చ్చీ పట్టాల అండి
మిక్సీ కి పట్టాలా
ఆ
ఉల్లిగడ్డక్కటే మిక్సీ కి పట్టాలా అండి
ఉ ఒక్కటే ఒకటే
ఆ పట్టాక
పట్టినాక ఏం చెయాలంటే ఈ రొయ్యల పేస్ట్ కు పట్టియాలి రొయ్యలకు పేస్ట్
ఉప్పు కారమ అవే మేయద్దాండి
ఆహా చెప్తా అండి
ఆ చెప్పండి సార్
పట్టించాక ఈ అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు పట్టియాలండి
ఆ
ఒక స్పూన్ పసువ అండి ఆ రెండు స్పూన్లా ఒక స్పూన్ ఓ రెండు పల కారమండి
కారం
ఒక స్పూను మసాలా పొడి పట్టటియాలండి చేపల మసాలా పొ
చ మస్
ఇ కొంచం పుది కొంచెం ఉప్పు ఉ తీసుకొని మంచిగా అ మంచి కలపాలండియలో కలిపాక నూనె పెట్టుకుని ఒక బాండీలో పోలాలి హలో
ఎ పో సన్నా హలో ఇంటిషన్నా
హ టుండి పెట్టు కున్న తర్వాత ఏం చేయాల
నూనె కొంచెం ఒక బౌల్లో నూనె పోసుకోవాలని కొంచెం మసాలా పెట్టుకోవాలి నూనె
ఆ
మసాలా పెట్టుకొని ఆ ఆ రొయ్యలు పేస్ట్ అన్ని పట్టించినాం కదన్నీ ఒక్కొక్క రొయ్య మసలే నూనెలో వేసుకోవాలి
అ ఆకు రలు అంటేే
ఇట్లా ఉకా యి అవి మంచిగా ఇట్లా నూనెలో వేసుకొని మంచి ఇట్లా గ్యారెలాగా కలవాలి ఎవ్వ్రగా
పోవాలా
ఆ
తర్వాత అండి
ఆ శ్రతంక తీసి పక్కగ బట్ కని ఒక్ గంతంత కారం పొడి పైన తలు కూచ్చు లేకపోతే ఆ నిమ్మకాయ అన్న ఇట్లా బిండిపోవచ్చు
ఇది మీరు చెప్పింది నేను ఫ్రై అనుకుంటాను దగ రండి రోయ్యలో
ఆ రోయల్ ఫ్రై బాగుంటది అట్లు స్టప్పు కు బాగుంటది ఇట్లా ఉత్తిగా తినడానికి బాగుంటది ఇ లే జం అయితే ఇ మందులోకి ఇంకా చాలా బాగుంటుంది తళకి
అదే కూరుండాల ఉంటాండి
కూరండాలంటే ఇక కొంచెం చింతపుడు పోసుకోవాలండి
అదే అంతే సేమ్ అదే ప్రాసెస్సా అండి
ఆ
లేకపోతే ఇంకా వేరే ప్రాసెస్
లేదు లేదు అంతే మీకు పొట్లకాయ ఉండొచ్చా అండి
లేదండి రాదండి
పొట్లకాయల పాలు పోసి వండుతారండి చెప్తా వినండి
చెప్పండి
పొట్లకాయ మంచిగా ఇట్లా కోసుకోవాలండి గుండ్రగా ఇట్ల ఆలుగడ్డ టైప్ ఇట్ల గుండ్రంగా బజ్జీ టైప్ లో కోసుకోవాలి
ఓకే
కోసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పేసి ఇట్లా పిసుకోవాలి కడగాలి
ఆ ఆ
కడిగాక ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవి తాలింపేసుకోవాలండి
ఉల్లిగడ్డా ఉల్లిగడ్డ పచ్చి మిరకాయలు తాలింపు వేసుకోవాల అని ఆ వేచన్న తత
కొంచం గోల్లాకాదా కొంచం కారంం కొంచంచం అళ అన్ని ఆ బౌల్నే ఏపాలండి
బా ఏదైతే మన ములిగడ్డలు పే ఉల్లిగడ్డలో స్వే పుట్టనమా అందులోనేనా
పగా కొంచెం జ్వర గయయాక ఈ పొట్ల ముక్కలు ఉంటాయి కదా అవి వాళ్ళు వేసుకోవాలండి
ఆ
అవి కొంచెం మంచిగా ఎర్రగా అయ్యాక ఈ పాలు పోయాలండి దాంట్లోనే
బదా అంది
అ హల్ బో జగా మ వీట్ల దగ్గర కూడికాక కొంచెం మసాలా కూడా వేసుకొని దంచేసుకోవాలని కొత్తిమీర మసాలా
కొత్మరి మసాలా
ఉ పైన దించే దగ్గర పడ్డాక పాలు పోచుినంక పోచొని దగ్గరకి అయ్యాక ఏ మసాల వ ఈ కోతిమీ తెలు పోవాలండి పైన
వాటి పై నుంచి పోతుమరు చదుకో
బాగుంటుంది అ చూ
అంటే పొట్లకాయ దేనికి మంచిదండి అంటే తినాలి తినాలి అంటారులే కాని
ఏమో హెల్త్ కు పంచుతాన అంటారండి అంతే నాకు కూడా పెద్ద గద్ద
ఇ
సలవా అంటారు సలవాంటారుండి
ది కొడుగుంత వంకాయ పచ్చడి వచ్చండి పెద్ద వంకాయలు ఉంటాయి కదా
ఉ
వచ్చా
వచ్చంది ఆ
ఎట్లా చేసుకుంటారండి మీరు
వంకే కొంచం దో
పెద్ద వంకాయలు అండి బెంగా అవ అంక ఇలా అంతారు అబ్బే నా మ మీ చెప్ పేరు చెప్పతే బుద్ధవంకాలు ఆ చెప్పండి
మంచి ఇట్లా దూరంగాేయించుకోవాలండి
నూనెలోనా అండి ఆ వేచుకున్నాక
పచ్చిమూర్చి ఏంపాలండి
మచ్చిమిచ్చిాల
ఏ
అంటే గుత్త అంకా ఏం ముక్కలు గయారు అండి డైరెక్ట్ ఏం పస్తారా
లేదు లేదు రెండు ముక్కలు మూడు ముక్కలు కోస అని ఏం పాలండి
ఆహా
ఎంపుకున్నారు పలేసి నూరుకోవాలండి జీలకర కొంచం మల్లిగడ్డ కొంచెం ఉప్పు ఏసి దంచి కొని రోట్ల నూరుకొని జడికి ఎత్తుకోవాలండి
ఆ అంటే అందులో టమాటా అవిే
ఆ రండి
మేము వేరేలాగా చేస్తామండి
ఎట్లా చేస్తారంండి
మేముేం చేస్తామంటే వంకాయకి ఘాట్లు పెడతామండి
ఉ
ఘాట్లు పెట్ టేస్ వేసి ఏం చేస్తాం మొగ్గులలో అయినా లేకపోతే పొయ్యి మీద అయినా కాలుస్తాం ఏవతే గార్ట్ ఇ పెట్టినాము అందులో పచ్చిమిరపకాయ కానీ ఎల్లిపాయ కానీ అట్లా ఆ ఘాట్లలో పెడత త్తమనమాట పెట్టేసేసి వాటిని మంచి ఇకా కాలువని ఇస్తాం గు మొత్తం మంచి ఆ పైన ఏదైతే తోలు ఉంటదో ఆ తోలు మొత్తం మా మాడేదాకా కాలుస్తాం
ఉ అ అట్లా కూడా బాగానే ఉంటుందండి
ఆ అట్లా కాల్చిన తర్వాత మళ్ళీ టమాటా కూడా అట్నే కాలుస్తామండి టమాటా ఒక ఉల్లిగడ్డ అట్లా కాల్చ ఇదంతా కూడా మీకు మిక్సలో ఏ మిక్సీలో ఈ ఇది పైన పొట్టు మొత్తం తీసేసి లోపల ఏదైతే గుజు ఉంటందో ఆ గుజ్జు రుచ్చి మట్టుటికి మిక్సీలో వేసి ష్టం లేదండి అ రోట్ లో వేసుకొని అందులో ఒక ఏవైతే టమాటా అది ఉందో అందులో సి రుబ్బుతాంండి రుబ్బి వ చేేసి దానికి ఈ స్తాం మామూలుగాపో పేస్తతాం మీంగా
హ
ఆ మేము ఇట్లా చేస్తాం మీరు భలే చేస్తున్నండి ఇంటారు భలే చెప్తున్నారు
ఉ
సరే అండి ఈసారి నేను కూడా అట్లా ట్రై చేసి మీకు మళ్ళీ చెప్తాను నాకు అది ఎలా వచ్చిందో
సరే అండి బాయ్
అడి ఉంటానండి బాయ్